బాగున్నావా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు ఊరికే ఉన్నా మీరు
నేను చిల్ అవుతూ ఉన్నాను
అవునా ఏం చిల్ అవుతున్నారు
ఏం లేదు ఇంకా ఊరుకే కొద్దిసేపట్ల పండుకొని చూసి
అవునా
ఫోన్ చూసి కలిసుపోతా ఉన్న
ఆ ఏమైంది మీ వాయిస్ మారిపోయినట్టుంది
నాకా జలుబు చేసింది
అయ్యో అవునా
ఉ
టాబ్లెట్స్ వేసుకున్నారా మరి
ఓ నిన్న వేసుకోని ఉంటి ఇంకా ఇప్పుడు వేసుకోలేదు మధ్యాహ్నం అట్ల వేసుకుంటా మేం గాని ఉ మీరు ఉ
సమ్మర్ హాలిడేస్ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఒక ఇంటర్న్షిప్ తీసుకోనూటి నేను ఆ ఇంటెన్షిప్ డబ్బులు కట్టాము దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవి ఏమి చేస్తా లేదు ఈ మధ్య
ఆ
మీరు ఏం చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్
నాకు కూడా సేమ్ సిచువేషన్
అవునా
ఒకరికి చిట్టి డబ్బులు కట్టాము అది ఇంకా ఏం చేయలేదు జావా జావా కోర్స్ అవి నేర్చుకుంటున్నాం ప్లేస్మెంట్స్ కి
అవునా
ఉ
మీరే మే దాన్ని బాగా నేర్చుకుంటున్నారు
మీరు ఎస్ సి ఎల్ నేర్చుకుంటున్నారు అనుకుంటా
నేనా ఏదో అట్లా నేర్చుకున్నాము అంతే అంటే ఊరికే చూసాను దాని గురించి ఇంకా బాగా చదవాలి ఉ
మన కాలేజ్ లో జావా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా
ఆ ఆ
ఎస్ సి ఎల్ కూడా స్టార్ట్ చేసారంట వాళ్ళకి ఎస్ టూ వెల్
ఎస్‌క్యూ‌ఎల్ కూడా స్టార్ట్ చేసారా
ఆ
కానీ ఎస్‌క్యూ‌ఎల్ నేర్చేసుకోవచ్చు అబ్బా జావాది చానా ఉంటుంది కదా
అవును
ఉమ్మ్ మెయిన్ మనము అవన్నీ నేర్చుకుంటే మర్చిపోతాము మామూలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎలా చేయాల అనేసి అదొకటి చూస్తుకునల్ల
అవును అది మన కాలేజీలో చెప్తున్నారు కదా వాళ్ళకి సిలబస్ డిస్ప్లే చేస్తారాంట అదేమనా పెట్టమంటారా మీకి
ఆ పెట్టండి అంటే ఆ జాబ్ ప్రకారం గాన
ఉమ్మ్
అంటే జాబ్‌కి ఉపయోగపడేలాగాన లేదంటే వాళ్ళు చెప్పాలను
అంటే వాళ్ళు చెప్ప చెప్పాలనుకుంటళ్ళు ఈ సిలబస్
అవునా అయితే ఒక్కసారి పెట్టండి చూద్దాం ఉమ్మ్
ఫైవ్ చాప్టర్స్ ఏమో ఫైవో ఎంతో సిక్సో చాప్టర్స్ ఉన్నాయి
జావాదా
అదే ఎస్‌క్యూఎల్ ది
ఉమ్మ్ అయితే ఒకసారి పెట్టండి మెయిన్ ఎస్‌క్యూ‌ఎల్ లో ఇంపార్టెంట్ ఇది ఇస్తారంట ఏదో జాయింట్ కాన్సెప్ట్ అనేసి
అవునా
ఉమ్మ్ అవి కూడా చూసుకోవాలి బాగా ఉమ్మ్
ఏందో అంటా అన్ని చదువుదాం అనుకుంటాము కొన్ని కూడా అవ్వదు అసలు కదా అదే బాధయితాది
ఉమ్మ్ అయినా మనమన్నా ఏదో ఇంటర్న్షిప్ తీసుకున్నాం కొంతమంది ట్రైనింగ్ కట్టి బాధపడుతున్నారు ఫ్యాకల్టీ బాగా చెప్పకపోతే మనమే ఇంకా మే చేసుకోలేదు ఒకటి మెయిన్ ఎవరెన్ని చెప్పినా మన కు మనం మనసులో అనుకోవాలి కదా
మన పని మనం చూసుకోవాలా
ఉమ్మ్ ఇంకా మరి
ఏ ఎంత మంది ఏం చెప్పినా మనం నేర్చున్నదే నేర్చుకోవాల మనం ఏమ
ఆ అది నిజమే
తిన్నావా మరి
నేనా ఉమ్మ్ పద్దున్నే తిన్నాను ఇడ్లీ చానా బా మెత్తగా ఉండే ఈరోజు పోద్దు
ఆ
నువ్వు తిన్నావా
ఆ తి మా మంతజీ కూడా సేమ్ ఏ ఇడ్లీ పెట్టారు.
మీర్ అంత ఎకుండా
పర్లేదు బానే ఉంటది.
అవునా ఊ ఇంకేంమదివి
ఇంత పొద్దునేమ్ ఇంకా పొద్దున్నే తినేసి బట్టలు ఉతేకేవ్ ఉంటే బట్టలు ఉతికేసి
అవునా ఈరోజు ఉతికవ బట్టలు
తినేసి ఉతికిన
తినేసి ఉతికవ అంతే లే ఉతకడానికి ఎనర్జీ కావాలి కదా
అవును ఆ మళ్ళీ ఎడ ఒపిక్ ఉండదు తినకుండ ఉంటె
అవున్ అది నిజమే
అయినా అమ్మ వాళ్లు ఎంత ఓపిక్ గా అందరి వి బట్టలు ఉదుకుతారు మనవి మనం బట్టలు ఉదుకలకే చాల ఏడుస్తా ఉంటాం మనం
అవును నిజం అస్సలు వాళ్ళు చాలా ఓపిక అవన్నీ ఇంట్లో పనులు కూడా ఎంత బాగా చేస్తారు.
అవును
పంటలు ఉమ్ ఏ మన కదా
ఆ అవును
అక్కడ ఇంట్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ మంచిగా సెటిల్ అయితే మనమే
అవును ఇప్పుడు ఇంక డేస్ పెరిగే కొద్దీ బాధ్యతలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి మన పై
ఉమ్ అందుకె అందరికిీ చైల్డ్హుడ్ మెమోరీస్ ఏ బాగా నచ్చతాయికదా
అవును ఎంతైనా మళ్ళీ ఆ చైల్డ్హుడ్ మెమోరీస్ కి మళ్ళీ పోలేం కదా అందుకి అవే గుర్తుకొస్త ఉంటాయి.
అవ్ అది నిజమే ఇంకా మరి
మరి సమర్ హాలిడేస్ లో ఇంట్లో ఉన్నారా పీజీ లో ఉన్నార మీరు
నేనా పీజీలో ఉన్నా అనమాట ఇంట్లో మాకు వైఫే రాదు. ఇంకా ఏదైనా నేర్చుకున్నామంటే అసలు ఇంట్రెస్టే రాదు టీవీ ఉంటుందా
ఆ
టీవీ నే చూస్తాంట లేదంటే ఇంట్లో పనులు అంటే ఇంట్లో పనులు చేయడం అని కాదు చేస్తాను అవి కూడా మెయిన్ చదవడానికి ఇంట్రెస్ట్ రాదు ముందున్నంత, ఇంటర్ లో ఉన్నంత ఆ డెడికేషన్ ఇప్పుడు లేదు
మాకు కూడా అంతే డిప్లొమాల ముందు ఎంతలా చదువుతానమ్ అసలు
ఊ మెయిన్ ఈ ఫోను
టం
ఉ
ఇక్కడ ఎగ్జామ్స్ కి అయితే ఓన్లీ ఇంపార్టెన్స్ ఒకటి చూసుకొని పోతాం మనం అక్కడ అయితే టెక్స్ట్ టెస్ట్ బుక్ ఉంటాను మీ మ టెక్స్ట్ బుక్
అవునా
అన్ని ఆ అన్ని చదవాల్సిందే అన్ని చదువుకుంటా పోతున్నాము అది కూడా ఇంకా ఆ డీప్లా గ్యాప్ లేదు ఈ రోజు ఒక ఎగ్జామ్ అయిపోయిందిమా మళ్ళీ రేపే ఉంది చదువుతాంటీమీ అయినా బాగ ఆ బాగా వత్తన్డే మాక్స్
ఊ ఎంతైన అప్పటి చదివే వేరు మేము అంతే
జియో
లేజీ ఎక్కువనా
జీ అ ఆ లేజీగా తయారయ్యాము ఇప్పుడు
నా అవుట్ ఆఫ్ రావాలా అని కోరుకునే వాళ్ళము ఇప్పుడయితే బాగా ఊరికే అట్లా కొన్ని మార్ ర్కులు పాస్ కంటే ఎక్ కొద్దిగా ఎక్కువ వస్తే చాలు రబ్బా అనుకుంటున్
అ
హ్మ్ కదా
అవును
అయినా ఇప్పుడు మార్క్సేమీ ఉపయోగం లేదనుకో కాకపోతే ఆ స్కిల్స్ కూడ రావు అదే ఇబ్బంది
అదే హు
మెయిన్ కొంత మంది అయితే గినా ఇట్లా మార్క్స్ రాకపోయినా కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, కోడింగ్ నాలెడ్జ్ గానీ చాన బాగుంటుంది అలాంటి నాలెడ్జ్ నాకెప్పుడొస్తుందో అనిపిస్తుంది
ఆ
హ్మ్
ఇంకా కొంతమంది అయితే అంటే సిజీపే సిజిపిఎ బాగున్నపుడు కొన్ని స్కిల్స్ తా ఉన్నార ఆ బాగా అవి తక్కువుంటాయి అట్లా ఉంటాయి కొంత మంది
అవును అలాగా ఎప్పుడోస్తాయో మనకి
ఉ రెండు ఉండాలి సిజిపి మీ సెవెన్ పాయింట్ ఫైవ్ అబో సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నా ఏం కాదు నాలెడ్జి స్కిల్స్ అవి బాగా ఉండాలి హలో హలో